హలో
హలో
హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి
ఆ బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఊమ్ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదు ఇప్పుడే లంచ్ అయింది మీరు చేసారా
ఆ నాది కూడా ఇప్పుడే లంచ్ అయిందండి వర్క్ లో ఉంటి కొంచెము ఇప్పుడు ఫ్రీ అయ్యాను ఇంకా ఉమ్ అలా అండి ను మీరు గుర్తొచ్చారు కాల్ చేసా
ఓకే
ఊహ్మ్ ఇంకేంటండి విశేషాలు
ను చెప్పాలండి
ఏం చేశారు వంటండి
ఆలు ఫ్రై చేసి రసం పెట్టానండి
ఆలు ఫ్రై రసం రైసా అండి
ఆ అవునండి
ఆ నేను వంకాయ కర్రీ రైస్ చేసానండి వంకాయ కర్రి రైస్ మరిత దాని సైడ్ కి బీన్స్ పలెం చేసాను అదే పేసులును మళ్ళీ బీన్స్ వేసి చేస్తారు కదా
ఆ అవును
ఉమ్ ఆ
మీ ఏ టైప్ ఏ టైప్ ఫుడ్ ఎక్కువ తింటారు నైట్ టైమ్ డిన్నర్ లో బ్రేక్
నైట్ టైం డిన్నర్ లో అంటే ఒక్కొక్కసారి ము ఒ ఒకొ ఒకసారి చపాతి అలా ఇంకా టైం కుదురుకో ఉంటే రైస్ లోనే అడ్జస్ట్ అయిపోతామండి
ఓకే
ఇంకా ఏమైన్నా ఇంట్లో ఫ్రీగా ఉండి అలా అయితే ఇంకా చపాతికా ఏదో ఒక కర్రీ మార్నింగ్ లేకపోతే ఆఫ్టర్నూన్ అలా చేసేసింటాం కదా
ఉమ్
ట్లకి ఏదో ఒక కర్రి ఏ చేస్తానండి
ఓకే
హమ్
స్వీట్స్ తి తింటారండి మీరు ఎక్కువ
ఆ స్వీట్స్ అంటే నాకు కొబ్బరోలిగా మళ్ళీ డ్రై జాముూన్ అయితే చాలా ఇష్టం
ఆ
మళ్ళీ గోధుమలు పాయసం వస్తుంది తెలుసా
ఆ తెలుసండి
అది అయితే చాలా ఇష్టం ఇంగ ఈ మూడు ఫే ఈ మూడు ఫేవరేట్ నాకి స్వీట్ లో
మీరు ప్రిపేర్ చేస్తార ఇంట్లో
మూడు వస్తాయి చేయడానికి నే ప్రిపేర్ చేస్ తను
ఓకే
మీకు అండి మీకేమి ఇష్టం స్వీట్ లో
స్వీట్స్ అంతా తిన్ననండి అంటే నేనే క్కువ అందులోనే ఉంటాను క తక్ చేస్తునే నాకు ఆ స్మెల్ కూడా నచ్చద అండి ఆ
మ్మ్ సో ఇంగ నాన్ వెెజ్
నాన్ వెజ్ తో చికెను మటను చేస్ సగం వీక్లీ వన్స్ రా ఆ ఫిష్ అన్నీ తింటా
నేను ఫిష్ అలా ఏమి తిన్ను అండి, మటన్ అంటే లైట్ గా దాంట్లో ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ తింటా. ఫోర్ ఫ అంతే ఇంగ చికెన్ వచ్చేసి అది కూడా అంతే గ్రేవీ ఎక్కువ ఇష్టపడతాను అంతే
ఫిష్ అందు తింటండి
పిష్యూ అది నాకు స్మెల్ వస్తది గదా
ఓకే ఆ ప్పుడ్ కర్రీ వండితే అట్లే ఏమి రాదు
కర్రీ వండితే అది ఆగదు బిఫోర్ వస్తది గదా సో ఆ స్మెల్ వల్ల నాకు పట్టదన్మాట అంటే చిన్నప్పుడు న్ నుంచి అంతే తినను ఫిష్ ఇంకా ఎగ్ కూడా బాయిల్ చేసిండేది అలాగనే తిన్ను ఆయిల్ లో కొంచము సాల్ట్ చిల్లీ పౌడర్ ఎసుకొని ఫ్రై చేసుకొని తింట
ఓకే
ఉమ్ అట్లీ బాయిల్ చేసిండేది ఇడిపచ్చుకొని తిన్న నాక్ ఎందుకో నాకు సాఫ్ట్ గా ఉంటె ఒక్కొక్కటి తిన బుద్ధి కాదు అనమాట.
ఆ ఉమ్ మేం ఫిషు ప్రాన్స్ అవి మాకు ఇక్కడ చెరువుల ఏ కుంటే మన సైడ్ చెరువు ఫ్రాన్స్ వచ్ ఫిష్ ఫ్రెష్ గా దొరుకుతయ్ లైవ్ లో
ఆ ఒకె కే ఉమ్ ఇంగ ఉమ్ ఓకే మా ఆ ఫిషూ ప్రాన్స్ సో మళ్ళీ ఆ ఇంకా వేరే ఆదేదో ఏదో అంటారు కదా ఏ ఆ ఫ్రాన్స్ ఆ అవి ఏటివి తిననండి ఓన్లీ
అవి నాకు కూడా భయమే చూడ్డానికి
ఉహు క్రబ్స్ చాలా మంది చేస్తారు చాలా మంది తింటారు కూడా ఉ
ఈక్కడ ఫిష్ మార్కెటు అక్కడ అక్కడ ఉంటాయి లైవ్ లో ఉంటాయ్
ఉహు
అక్కడే మేము చేయించుకొని తెచ్చుకుంటాం ఫిష్ అన్ని వాళ్ళే చేసి
ఉమ్ ఇక్కడ చేసిస్తారు కానీ అది ఎందుకు నాకు కు స్మెల్లు పట్టదండి అదే రే హెవీ రీ ఓ నేను చేసే వర్క్ కూడా హిట్ ఏ అ ఉ ఏక్ ఎక్కువ కరెంట్ అనమాట నాది కరెంట్ వర్క్ అనమాట హెయిర్స్ ఏమైనా హెయిర్ ట్రీట్మెంట్స్ వచ్చాయ అంటే అవన్నీ గానీ కరెంట్ మీషన్స్ యూస్ చేయాల్సిందే ఆయరేనారు ఎలా సో అందుకే నేను ఎక్కువ ఇటు ఐటమ్ నాన్ వెజ్ కూడా అంత ఎక్కువ లై లై తిను పోను వీక్లీ వన్స్ లేకపోతే ఎప్పుడో మంత్ లో ఒక టూ టైమ్స్ అలా అంతే
ఆ
ఇంకా మైన
సార పన్నీరు
ఓ అది చేస్తాం
ఓకే
అదే ఇంక నాకు నా అదే ఇంగా నేను నేను బాగా తినేది అంటే ఇక నాన్ వెజ్ లో బిర్యానీ కబాబ్ అంతే
ఓకే
ఉ చికెన్ లాలీపాప్ ఉంటది కదా
ఊ
అది మంచూరి స్టైల్ లో చేసి ఆ ఓవర్లాక్ చేసి ఆ అదిను అ చికెన్ బిర్యానీ ఇవే అంతే ఇంకెప్పుడన్న రెస్టారెంట్ కి వెళ్తే ఆ టిక్క ఇలాంటి ఇవి ఆర్డర్ పెట్కుంటా
మ్మ్
ఎక్కువ అంటే అదే హ్మ్ అలా మీరండి
తింటామండి నాన్ వెజ్ కాకపోతే స్కూల్ కి పెట్టడానికి అవదు కదా డైలీ వెజ్ సండేస్ అట్లా సండేస్ అట్లా తెచు కొంతమంది
హ్మ్
మ్మ్
ఓకే
పిల్లలకి మమూలు ఫుడ్ పెడతారండి మీ రైస్ అట్లా లేకపోతే సపరేట్గా చేస్తారా
లేదు లేదు మాతో పాటు బాబుకి కూడా సేమ్ అదే ఫుడ్డే పెడతు తాము అంటే ఫస్ట్ పెటచ్చు ఒక టూ ఇయర్స్ వరకు సపరేట్ గా చేసి పెట్టాము ఫుడ్ మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత టు కంప్లీట్ అయిపోయినా ఇంకా ఫుడ్ ఏం సపరేట్ గా చేసి పెట్టలేదు సేమ్ ఇంకా మాకు ఏది పెడితే మేము తింటాము త బాబుకి కూడా అదే పెడుతున్నాము
హ్మ్ ఫ్రూట్స్ అన్ని బాగా తింటాడా
ఆ ఫ్రూట్స్ అంటే వాడికి బననాను ఆపిల్ అంటే చాలా ఇష్టం వాడికి బాగ తింటాడు ఫ్రూట్స్ కూడా బాగ తింటాడు నాన్ వెజ్ ఒక రకంగా అంతే ఎక్కువ కూడా కాలేదు
ఓకే
సో ఏదైనా తింటాడండి ఫుడ్ అయితే బాగా అడ్జస్ట్ చేసుకుంటాడు ఏదైనా కానీ ఆ పచ్చి పులుసు రైస్ లో కలి పెట్టి తిన్న పెట్టినా కూడా తింటాడు
ఓకే
హ్మ్
మీ సైడ్ ఎక్కువ పచ్చి పులుసు అవి చేస్త రాగి ముద్ద అవి కూడా చేస్తారు కదండి మాకు ఇట్లా ఇటు సైడ్ అసలు ఎవ్వరు తిినరు కానీ నేను చేస్తా
హ్మ్ హు వంకాయ పచ్చి పులుసు మళ్ళీ నార్ మళ్ళ టమోటా య ఇట్లా వే చేస్త
హ్మ్ మాకు తిరుపతి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు హ్మ్ చెప్పారు నాకు రెసిపీస్ కొన్ని నేర్పించారు వాళ్ళు హలో
హలో ఆ ఆ ఏంది ఏంది వినిపిస్తుంది వినిపిస్తుంది హ అలా మేము నాన్ వెెజ్ తెచ్చుకున్నప్పుడు ఇంకా అది నాన్ వెెజ్ తిని ఎగుటు ఎగుటు కొట్టేసింటుంది కదా ఇంకా మార్నింగ్ కి ఆఫ్టర్నూన్ కి తెస్తాము ఇగా ఏమాన్నా ఇంగ కొట్టేసి ఏమన్నా ఫ్రై ఇయ్యాలా ఏమైన్నా మిగిలి అంటే ఇంకా దాంట్లోకి పచ్చిపులుసు అలా పులుసు చేసుకోనేస్తాము
ఓకే మాకి ఇటుసైడ్ నాన్ వెజ్ లో కి రసం చేస్తారు ఎక్కువ
హ్మ్ హు అంటే మా మా సైడ్ ఏమో మేము రసమే చేసుకుంటాము అదే మిరియల రసము ఇలా పెట్టుకుంటాము మా హస్బె హస్బెండ్ వాళ్ళ సైదుకు ఎక్కువ పచ్చి పులుసు లైక్ చేస్తారు
ఆ
అలా కాని బాగున్ ఉంటది రైసలో కి ఉడుకు వేడి వేడి రైస్ లేక్ బాగుంటది పచ్చిపులుసు
మాకు ఇక్కడ చేస్తారు గానీ నేను ఎప్పుడూ చేయలేదు
హ్మ్
చెప్పండి సార్
ఇంకా ఇంకొక కాంబినేషన్ ఏంటంటే వైట్ రైస్ ను మళ్ళీ ఎగ్ బుర్జి మళ్ళీ వంకాయ వంకాయ కాల్చి టమాటాలు కాల్చి అంత పచ్చి
ఆ అవునువును అవునవును తెలుసు
దాంట్లో కి కాంబినేషన్ బాగుం టది ఎగ్ బుజ్జి మ్మ్ బాగుం ఇది ఒకసారి ట్రై చేయండి ఉమ్ రైస్ తిను వంకాయ్ పచ్చి పులుసును తర్వాత ఎగ్ బుడ్జ్ బాగుంటది కానీ దీనికి పా ఉపయోగం పవన్ కె బజ్జి పచ్చిపులుసుకి తిరువాత పెట్టుకోవాలి
ఓకే అది తాలింపు అంటారు అదా
ఆ తాలింపు పో మీర్ పోపు అంటారా తాలింపు అంటారా
తాలింపు అంటాము
మ్మ్ ఓకే మా సైడ్ మేము తిరువాత అంటాము అంటే అది కొరవు మన తెలుగు వాళ్ళలోనే పోపు అంటారు
అవునవును ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా వస్తది హ్మ్
అలా అండి ఇంకేంటండి
మ్మ్ చెప్పాలండి మీరే ఇంకా
ఏముందండి ఏం లేదండి మామూలే నార్మల్ అంతే లైఫ్ అంతే మ్మ్ బాబుని ఈ ఇయర్ స్కూల్ ఏపిచ్చ అన్ చెప్ ఎయ్యాలి
ఆ ఒక బాబేనండి
ఆ ఒక బాబునే
ఓకే
ఇప్పుడు జూన్ సిక్స్త్ వస్తే మాకు మ్యారేజ్ అయి ఫోర్ ఇయర్స్ ఆ ఫోర్త్ యానివర్సరీ మాది
ఓకే
హుమ్ పుడ్తనే వచ్చాయ్ చూడాలి
హుమ్ బాబు స్కూల్ కి కెల్తే పర్వాలేదు మా ఇద్దరుండే కష్టమయిపోద్ది
ఏజ్ అదే ఈ ఇయర్ ఎట్లా తిరిగి వేసేయాలని చూస్తున్నాను చూడాలి ఈ ప్రస్తుతానికైతే అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు
ఆ ఆ ఇక్కడండురా మీ దగ్గర ఉండరా
ఉహూ లేదు నేను వచ్చేసి జాబ్ చేస్తున్నాను నేను బయట ఉన్నాను హస్బెండ్ వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో ఉన్నారు వాళ్ళ మా బిజినెస్ ఉంది సో అది చూసుకుంటు హు నిన్న ఆన్ ప్రొఫెషనల్ ఆ వర్క్ కోసము ఇలా వచ్చాన అనమాట అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాం హు
ఏం వర్క్ చేస్తారండి
ఒక నిమిషం అన్న కాల్ చేస్తాను ఉనండి
ఓకే ఓకే